ఆ వినిపిస్ చిన్నలు వినిపిస్తుందా
ఆ తిన్నార
ఆ తిన్నానండి మీరు
ఆ తిన్న ఏం చేసూర్రూ
ఏం లేదు ఖాలీ ఎ అవును మొన్న ఉగాది ఫెస్ట్ అయిపోయింది కదా
ఉద్యా ఆ ఆయితే ఏంది
సంక్రాంతి సంక్రాంతికి ఇంటికి ఎల్లి ర
సంక్రాంతయా ఆ అవును ఇంటి దగ్గేర్ నే వున్న
ఆహా ఏం చేస్ ఏం చేస్ తిరుపండక్కి సంక్రాంతి రోజు
పండక ఆ ఆ గులాబ్ జామ్
ఓ పిండి వంటలు చేస్తరేమో సంక్రాంతికి
ఇడు గులాబ్జామున్ కూడా పిండివంటనే
ఓకే అవును ఓ సారీ
సెకినాలు
పో సకిన నా ఫేవరెట్
ఆ సకినాలు ఇంకా
కానీ మేము చేసుకోొని తెలిసి సే
అ అయ్యో
ఉ మేము ఓన్లీ మురుకులే చేసుకుంటాం
ఆ మేము మేము కూడా మురుకులు ఇంకా కారం బిల్లలు
ఓకే
అ అవే ఇష్టం ఉంట
కారం బిల్లలా
ఆ
బిల్లలంటే
అయ్యో కారం బిల్లలు అంటే ఏం చెప్పాలె ఒక రౌండ్గ ఉంటాయి అవి చిన్నగా సర్కిల్ సర్కిల్ ఉంటాయిన్నన్ని
అప్పలు
ఆ అప్పాలు అప్పాను కుదిట్లు ఎక్ససైజ్ ఉంటాయి అనుకుడా
ఓకే స్మాల్ సైజ్ అప్పలు
చిన్నప్ప అళగు అ మీరే ఏం చేస్తుర్రు
మేము సంక్రాంతి రోజు
అ బయతు ఓ ఆ
ఓ మురు మురుకులు స్వీట్స్
ఆ
స్వీట్స్ అంటే
తినేవి
తినేలే దాంలోకి ఒక పేరు ఉంటది కదా స్వీట్స్ అంటే
తీయటి తినుబండారాలు గులాబ్ జామున్ డబల్ కమిటా డబల్ కమిటా
డబల్ కమిట గూడా వచ్చా
ఆ ఆచ్చు నేను తీస్తారు
నాకు నమ్మకం లేదు దొర
ఏ రెసిపీ కూడా చెప్తా ఎలా చేయాలి
ఒద్దు ఒద్దు ఓ
సరే
ఆ ఆ
బ్రెడ్ తీసుకొని దాని చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసుకోవాలి
హు
ఒక ప్యాన్ పెట్టుకోవాలి గ్యాస్ మీద పెట్టిన తర్వాత దాంట్లో గీ వేసి గీలో ఆ బ్రెడ్ మిక్కల్ని వేసి ఫ్రై చేయాలి
స్లైస్
చేసిన తర్వాత చక్కెర తీసుకొని చక్కెర ని పాకం పట్టాలి పట్టిన తర్వాత మనం ఫ్రై చేసి న్న బ్రెడ్ ముక్కల్ని ఆ పాకంలో వేయ్యాలి రెడి
మేబి ఇది అన్ సక్సెస్ఫుల్ అయితది అనుకుంటా
ఇంకా దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయాలి బాదము, జీడిపప్పు, కిస్మిస్
హు
ఆ నీకు అది కూడా రాదు అన్సక్స అన్సక్సెస్ అయి అట్లా అనకు
నా కోస్తాది నీకు
ఏమో సార్ తినుడువచ్చు అంతే
ఆ బరే
హు చేయడు రాదు
చేయడు తమరుకు వచ్చినట్టు
ఉ
నా తెలిసి ఏదో యూట్యూబ్ లో చూసి చేసినట్టు ఉండవ్
లే ఆ యట్యూబ్ ఏ మరి
మరి ఏదో నువ్వే చేసినట్టు మాట్లాడుతున్నారు
అదైనా చేసినా నీకు అది కూడా రాదుగా
అబ్బో
హు
మేము డబల్కా మీట
ఇంకా సంక్రాంతి రోజు సంక్రాంతి అయిపోయాక హాస్టల్కి వచ్చేసా హాస్టల్కి రాగానే ఒక వన్ వీక్ తర్వాత నా బర్త్డే వచ్చేసింది మా ఫ్రెండ్స్ అందరు దావత్ మా ఫ్రెండ్స్ అందరు దావత్ అడిగిర్రు మా ఫ్రెండ్స్ కి దావత్ నా నువ్వు కూడా అడిగనవ్ కానీ నీకు ఇయలే దిల్స్ ఆ నేను ఉండే దగ్గరికి రమ్మంటే నువ్ రాలేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చెయ్యి అని చెప్పినావ్
ఆ ఆన్లైన్ పేమెంట్ కూడా చెయ్యలేదు
ఆన్ల దావ లేదు దావత్ అంటే ఆఫ్లైన్లోనే చేసుకోవాలి ఆన్లైన్లో ఉండదు
అది ఎలాంటి రూల్స్ లేవాలాగా ఓకే అ కనీసము దావాత్ కాదు క ఎట్లీ సాక్లెట్ గూడియ్యలేదు
నువ్వు ఇచ్చినవా ని బర్డే రోజు
నువడిగినవా ఆ ఎంది అడుతే డైరెక్ట్ పెద్ద చాక్లెట్ ఇచ్చేట్టు అని ఆ ఇ ఇకు ఇకున్న బడే లేదుగా
బిలేటెడ్
బిలేటెడ్ గ ఒక టెన్ డేస్ ఐన్తర్వాత ఇస్త సఖ అ ఆ మ్ మరి నువ్వైయ్యాలి మరి ప్డు దావత్ ఇయ్యాల్ మరి
ఇస్సా ఆఫ్లైన్ ఆఫ్లైన్ కిరా ఇస్స
ఆ రోజు ఆఫ్లైన్ క వచ్చి రోజు నేన్ గూడ చాక్లెట్ ఇస్తా బడ్డే చాక్లెట్
సరే
ఆ అ కొ ఒక పాసా ఒకటి కస వా ఇ హె హె అ బా సిధు లో సబ్స
ఆ అందులో ఒకటి చాలు పదేమ్ ఒద్దు
ఆ సరె
ఉం
అ రా ఆన్లైన్లెయి
ఏం చాక్లెట్ ఇస్సవ్
గోబర్
ఏది ఒకటా
వంద చాక్లేట్లు అ
మే
హలో గోబర్ చాక్లేట్
గోబార్ అంటే
తెల్ దా
చి సరే ఇస్తా పోయింది తినే ది నువేగా
అందుకే తీసుకురా అని చెప్తున్నా తినేది నేనే అందుకే తీసుకురా అని చెప్తున్నా
ప్యాకెట్ తెస్తా అట్లాంటివి నువ్వేమి వర్రీ కాకు
సరే అయినా హ్యాపీయె నేను
ఆ సరే ఈ రెండు రోజులు తెలియదు కదా ఎప్పుడు ప్యాక్ ఆ
చాక్లెట్ కూడా తిస్
అయపాది స్టాక్ లేదు ఇప్పుడు మా డైరీ ఫార్మ్ లో స్టాక్ లేదు అది
ఇంకో డైరీ ఫార్మ్ కీళ్ళు అదొకటి ఉందా డైరీ ఫార్మ్ నీకు
అంత ఇంట్రెస్ట్ లేదు
ఏం కాదుఎల్లొచు వేరే డైరీ ఫార్మ్ కి
ఆహా లేదు ఉన్నవి పట్టుకొస్తా
హ్మ్
ఆ నువ్వు ధావత్ ఆన్లైన్ ఇస్తా అంటే నేను సరే ఒకటి ప్రతి ఒక్క డైరీ ఫామ్ లో దెగ్గరపోయి తెస్తా
అన్ని డైరీ ఫార్మ్స్కి వెళ్ళి టైప్స్ ఆఫ్ డంగ్ ఫ డంగ్ చాక్లెట్స్ తీసుకునిరా
టైప్స్ ఆఫ్ అన్న అన్ని కామన్ గా ఉంటాయి దాంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి అంతే
అదే ఓహ ఓన్లీ ఫ్లేవర్స్ ఏ ఉంటాయా టైమ్స్ ఉన్నా అంటే నేను ఒకటి బ్లాక్ ది చూసినా వైట్ చూసిన
అచ్చా
ఇంకా మియావ్ మియావ్ అని సౌండ్ వస్తది చూడు
ఓ చ అది ఒకటి ఉందా ఆ
ఇవన్నీ టైప్స్ ఎ కదా
ఆ మే బి అంటే అవి ఆ కటగిరీ రావాలనుకుంటా అవి కటగిరీ టూ
ఓకే ఓకే
అవు ఇలాంటి పెద్దలకు కటగిరీ వన్ ఎ ఇవ్వాలి
తీసుకురండి మీరు పక్క తీసుకు
ఆ ఓకే ఓకే ఆన్లైన్ ధావత్ నేను ఆ ఎట్లా మరి క్యూఆర్ పెటేయనా
వద్దు ఓన్లీ ఆఫ్లైనే
నో నో ఆఫ్లైన్
ఆఫ్లైనే క్యూఆర్ పెట్టడానికి నా దగ్గర ఏకౌంట్ లేదు
అది అవ్వదమ్మ
హ్
ఆ అకౌంటు నువ్ బచ్చ అరె సా ను బచ్చాగాళ్ళకుండదు
అవున్లే బచ్చగాన్ని కదా అందుకే లేదు అని చెప్తన్నా
ఆ త చోటు ఏ ఒకే చిన్న చాక్లట్ అడుగుతా ఓకే నేను చిన్నపిల్లల మాట ఎప్పుడు కాదనను పోయింది అది పెట్టరు అయిపోయింది ఎల్
ఓసుందా గాలి
నాకేంది నా ఫ్యాన్ నాకు బరాబర్ ఉంది ఆళ్ళ ఫ్యానే
హ్మ్ నువ్వు గాలి లో తిరిగే పక్షివి కదా
ఆహా
నీక్ ఎనీ టైమ్ గాలి వస్తది
అదొకటి కరెక్టే అనుకో కానీ కొన్ని కొన్ని సార్లు అవి పని చేయదు ఆ మీ రూమ్ లో డిస్టబెన్స్ ఏంటి
ఒకటే ఫ్యాన్ చిన్న రూమ్ మాది
చ అవునా
అవును సరే మరి బాయ్ హ్మ్